హలో
హలో ఆ ఇనిపిస్తుందా అండి ఆ నమస్తే అండి బాగున్నారా అండి బాగున్నారా అండి ఆ బాగున్నామండి ఏం చేస్త ఏం చేస్త తిన్నారండి
ఆ బిర్యానీ చేస్తున్నామండి
అవునా అండి ఎలా చేస్తారో చెప్తారా నాకు ఎలా చేస్తారో చెప్తారా అండి రెసిపీ
తాము
ఆ చెప్తారా ఎలా స్టెప్స్ రింక్రిడియంట్స్
హలో ఆ ఫస్ట్ వన్ వన్ వన్ కేజీ చి కెన్ తీసుకోవాలి
ఓకే
ఉమ్
ఉం హు
ఆ త తర్వాత అది బా గా వాష్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి ఆ పసుపు కారు రం ఉప్పు ఆ పేస్ట్ వెళ్లుల్లి పేస్ట్
ఓకే
ఆ అవన్నీ వేసుకొని బాగా మారి మినట్ చేసుకున్న తర్వాత అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా ఉంచాలి తర్వాత దీన్ని రైస్కి పెట్టుకోవాలి ఆ రైస్ కి బిర్యానీ మసాలాస్ అన్నీ మరాఠీ మొగ్గ జాపత్రి ఆ లవంగాలు చెక్క అవన్నీ ఆయిల్లొ ఒక టూ స్పూన్స్ టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ అలా మీరు మీకు తగ్గట్టుగా వేసుకొని అవి మసాలా దినుసులన్నీ వేసు కొన్ని ఆనియన్స్ ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకుయి తర్వాత తే ఇది మ్యారినేట్ చేసుకుయిన చికెన్ని వేసుకోవాలి వేసుకొయిన తర్వాత ఒక కొంతసేపు దాన్ని చికెన్ కూడా ఫ్రై చేసుకొని
ఓకే
కొయిన తర్వాత మిగతా మీకి కారం ఇంకా ఏమన్నా కావల్ ఇంకా ఎక్కువ స్పైసెస్ కావాలనుకు ఉంటే కారము అలా ఏ సుకొని చికెన్ పక్కకు దించిపేసు కోవాలి చికెన్ అయిపోయింది కదా తర్వాత రైస్ కి ఆ రైస్ లోకి
అది ఐ మీన్ ఒక కేజీ ఒక కేజీ చికెన్ లోకి ఎంత రైస్ పొయ్యాలండి
రైస్ ఒక కేజీకి ఆ ఒక కేజీ చికెన్ తీసుకున్నారు కదా ఒంగ ఒక కేజీ ఇంకా తక్కువే తీసుకోండి రైస్
ఓకే అవునండి ఉ ఓకేనండి
టది తక్కువ తీసుకుంటే రైస్ ఆ ఒక్క హలో
ఒక కేజీ రైస్ తీసుకోండి సరిపోతాది లేకపోతే మీకు మళ్ళీ తక్కువ అనుకుంటే ఆ తీసుకోయిన తరవాత దాంట్లోకి మర ఒక కేజీకి ఒక కేజీ ఈ రైస్ కి టూ ఓ టూ లీటర్స్ వాటర్ టూ లీటర్స్ వాటర్స్ పెట్టుకొని మసాలా మొగ్గలన్నీ వే దాంట్లో దినుసులన్నీ వేసుకొని బాగా రైస్ మరిగిచ్చుపోయిన తరవాత మీరు నా రైస్ నానబెట్ కొయింటారు కదా కేజీ రైస్ దాంట్లోకి వేసుకొయిన్ వేసు కోవాలి
ఓకే
సరేనా వేసుకోయిన తరవాత రైస్ అనేది ఎక్కువ ఉడికించుకోకుండా ఆ ఒక రక్ కంగా ఉడికిచ్చుకొని అంటే ఇలా మీరు చే తో పట్టుకుంటే ఇలా ఇర్ ఇరగాలి రైస్ అనేది హాఫ్ రైస్ ఉడకాలి ఉడికిన తరవా త ఆ రైస్ అంతా వాట్ ట్ర్ అంతా పక్కకు తీసుకొని ఇది రైస్ పక్కకి ఆ చికెన్ లోకి వేసు కోవాలి అంటే దమ్ పెట్టు కోవాలన్నమాట ఇది బిర్యానీ కదా హా పెట్టుకొని దాంట్లో చికెన్లోకి కొంచెం చికెన్ పక్కకు తీసేసేయండి గ్రేవీ అలా
హు
తీసేసుకోయిన తర్వాత అది రైస్ అంత చికెన్ లోకి ఎసుకొని మళ్ళీ చికెన్ తీసు కోయిన తర్వాత తీసుకుంటారు కదా దాన్ని కూడా పైన వేసేసేయండి రైస్ పైన వేసుకొని దాన్ని మళ్ళీ దాంట్లోకి కుంకం పువ్వు వాటరు
హు
వేసేసుకొని బాగా దానికి కవరు గాలి పోకోకుండా బాగా ప్లేట్ ని కవర్ చేసేసి ఒక టెన్ మిట్స్ వదిలేయా మంట పెట్టి చిన్నగా హై లో ఫ్లేమ్లో వదిలేసేయండి
అవునండి
ఆ అది బిర్యానీ రెడీ అయిపోతుంది
అవును ఓకే అవునా అండి నేనయితే ఎప్పుడు టార్ చేయలేదండి బట్ నెక్ట్ టైమ్ నేను ట్రే చేస్తాను మీరు చెప్ప చెప్పిన విధానంగా
ఇలా ట్రై చేయండి బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది
హు చేస్తానండి నెక్స్ట్ టైము హలో ఆ వినిపిస్
ఊ
నెక్స్ట్ టైం ట్రై చేస్తానండి చెప్తానండి మా మా ఇంట్లో వచ్చేసి మా సిస్ అయ ఇంద్ర హలో హలో
హలో
ఆ మా ఇంట్లో వచ్చేసి మా సిస్టరే చేస్తుందండి బాగా
మీ వాయిస్ బ్రేక్ అయితుందండి
హలో ఇప్పుడు వినిపిస్తుంద అండి
మీరు ఒకసారి ఎప్పుడైనా ట్రై చేశారా
లేదం నుండి ట్రై చేయలేదు బట్ ఇంట్లో నెక్స్ట్ టైమ్ ట్రై చేస్తానండి మీరు చెప్పిన విధానంగా అన్ని రెసిపీస్ అ ఇంగ్రీడియంట్స్ తెచ్చుకొని చేస్తానండి
ఆ మాది వచ్చేసి ఆంధ్రప్రదేశే అండి
హలో
హలో మాది ఆంధ్రప్రదేశ్ అండి
అవు
హ ఇంకా మీకేమేమి వంటాలచ్చ ఇంకా ఏమేవ వచ్చండి మీ ఇప్పుడు విన్మిస్తుందా అండి
హ ఆ వాయిస్ బ్రేక్ అవుతుంది
ఇప్పుడు వి
ఆ ఇప్పుడు ఇప్పుడు పిస్ తుంది
స అన్నా ఓకే ఇంకా ఏమేమి వంటలు వచ్చండి బాగా మీకు ఫేవరెట్ ఫుడ్ ఏంటి
మాకు ఫేవరెట్ అ అన్ని వంటలు చేస్తానండి గుత్తి వంకాయ అన్నిీ చేస్తాను అంట
అవునండి గుత్తు వంకాయ ఎలా జ చేస్తారు చెప్తారా
గుత్తమ్ కాయా సరేనండి ఒక చిన్న చిన్న సైజు వంకాయలు తీసుకోవాలండి అ ఫస్టు మసాలా రెడీ చేసుకోవాలి మళ్ళీ వంకాయ కోసిపెట్ ట్ మె ల మసాలా ఏవ అంటే కొంచెం ఇవి పల్లీలు పల్లీలు వేపుకోవాలి పల్లీలు వెల్లుల్లి ధనియాల పొడి కారము ఉప్పు పప్పు పసుపు కొంచెం బెల్లం చాయి కు ఏసుకోకూడదు కొంచెం జస్ట్ టేస్ట్ బాలన్సు కు అ కొంచం బెల్లం నువు ప్పు ఆ అల్ ఆ అల్లము అలా కూడా కొంచము కొత్తిమీర ఇవన్నీ తీసుకొని ఆ మిక్సికి మిక్సీకి వేసుకోవాలి పేస్ట్ అదే అంటే వాటర్ ఎ కు కూడుదు
ఆ
వాట రేస్ అ కర్రీ అనేది రెడ్డు ఉండదు వైట్ ఉ అంటే కొంచెం కలర్ చేంజ్ ఉంటుంది బాగా అంతా కలర్ బా బాగా కనిపించేది అన్నమాట వితౌట్ వాటర్ వ వేసుకోకుండా మసాలా రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున తర్వాత తర్త దాంట్లోకి ఒక టూ త్రీ స్పూన్స్ వా ఇది ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని బాగా మసాలా కొంచెం నీళ్ళగా ఉండేటట్టు కలుపుకోవాలి నీళ్ళుగాంటే ఒక రకంగా పేస్ట్ లాగా దాంట్లోకి మసాలా పెట్టాలి కదా వంక కలో ఓకే ఆ అలా ఆ టైప్ లో పేస్ట్ రడీ చేసుకు కోవాలి తర్వాత వంకాయలు కోసు కొని వంకాయలు టమోటో ఇవి ఆనియన్స్
అవునండి
ఆ
హ
కోసుకోయిన తర్వాత ఆ దిని మగ్ అసలా కుక్కర్ కి పెట్టేసుకున్న అన్ని కలిపి కలిపేసుకొని కుక్కర్ పెట్టుకున్న ఒక టూ విజిల్స్ వేసుకుంటే కూడా చాలు దానికి సరిపోయేంత వాటర్
ఓహ్
పెట్టేసుకుంటే మంచిగా చ వంకాయ గుర్తువంకాయ రెడీ అయిపోతుంది మే మేం మేమైతే ఇలా చేస్త వస్తామని వంకాయ బాగా టేస్టీగా ఉంటది
ఓకే దాంట్లోకి చపాతి జస్త
హా చపాతి చేస్తాం చెప్ చపాతి అన్ని బాగుండేయి రైస్ లోకి కూడా బాగుంటుంది
అవునండి అదే మేం చేస్తాం గానీ వేరే విధంలో చేస్తామండి
విధంగా చేస్తారా మేం నేను చెప్పినట్టు చేయరా
నెక్స్ట్ అండి మీరు చెప్పినట్టే చేస్తానండి బాగా బా నెక్స్ట్ టైం మీరు చెప్పినట్టు చేస్తారు హలో హలో వినిపిస్తుందండి అవునండి సరేనండి థ్యాంక్స్ అండి మీరు నాకి వచ్చేసి చికెన్ ఒకటే వచ్చండి చికెన్ ఒకటే
ఆ మీ
ఉమ్ అవునండి ఉమ్ సరేనండి మీరు చాలా షేర్ చేశారు మా హలో
ఆ చెప్పండి వినిపిస్తుంది
ఆ థ్యాంక్స్ అండి చాలా షేర్ చేశారు మీరు ధన్యవాదాలు హలో ఉంటామండి
ఆ సరే సరే ఓకే నండి
బాయ్ అండి హలో హలో చెప్పండి హలో వినిపిస్తుందా అండి
ఏమి బిజీగా ఉన్నారా మీరు
ఆ లేదండి కొంచెం వర్క్ కొంచేస్తానండి
ఉమ్ అవునండి మా ఊరికి రండి ఒకసారి ఉమ్ మా ఊర్లో శ్రీరాముల నవమియ అవుతుంది పండగ ఆ పండ క్కి రండి
ఉమ్ సరేనండి
బిజి బిజీగా ఉన్నట్టున్నారు ఉంటాము బాయ్
హమ్ సరేనండి బాయ్ అండి
అ